హలో
హలో హలో ఎంపిస్తుంద
బేశాను
అదే అయికే అదు మీకు సిటీకి విలేజ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏమన్నా నారదుసా
వాయిస్ క్లారిటీ కనిపిస్తలేదు
మీకు సిటీకి విలేజ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తెలుసా
ఆ సిటీ అంటే ఆ అన్నిీ కొత్తాయి అంటేవి లేదంటే మంచి అట్మాస్ఫియర్ ఉంటది చెట్లు అవి ఉయి
ఓకే అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు బంధాలు అనేవి మనకు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి విలేజ్ లో ఆ విషయం థెలుసా మీకు
అవును విలేజెస్లలో ఫ్యామిలీస్ పెద్ద లార్జ్ పెద్ద ఫ్యామిలీ ఉంటుంది ఆ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ అవును
అవును అది మనకు సిటీకి వచ్చేసరికి అదే మనకు సిటీకి వచ్చేసరికి ఒక ఫోర్ ఫైవ్ పీపుల్ ఉంటారు అంతేనా
అవును
అట్లనే మనకు ఆ పల్లెటూర్లలో ఏదైనా కష్టం అయితే ఒకరికొకరు పంచుకొని ఒకరికొకరితో చూడుంటార ఈ విషయం మీకు తెెలిసిందే కదా
అవును
మరి సిటీకి వచ్చేసరికి ఎలా ఉంటోంది ఆండీ మీరు చెప్పగలుగుతారా
కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవ్వరు చేయరు అందరు సెల్ఫేష్ ఉంటారు ఒకేలా ఏదైనా ఎక్స్పైర్ చేసి హెల్ప్ కోసం ఆడుగుత ఎవరి చేయరు అన్నట్టు
మక్సిమం ఎవరద పనులు చేూసుకుంటారు పక్కింటికి ఏమైనా మనకు సంబంధం లేద అన్నట్టు ఉంటారు అంతేనా
అవును
అయితే ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తే మనకు విలేజ్‌లూ చాలా నేచర్ అనేది చాలా కూల్ గా అండ్ పీస్ గా గ్రీనరీ నేచర్ ఉంటుంది అవునా మరి విలేజ్ గురి మంచి మరి ఈ నేచర్ గురించి ఏం చెప్తారు మీరు
విలేజెస్ లో నేచర్ చాలా బాగుంటది
అదే సిటీ సిటీ సారీ సిటీ సిటీలో ఏముంటుంది మీరే ఏమైన్నానా చెప్పగలుగుతారా
సిటీస్ లో ఎక్కువగా చెట్లు ఉండవు మొత్తం పొల్యూషన్ మొత్తం ఫ్యాక్టరీస్ అవివి ఉంటాయి మొత్తం డెవలప్
అవును మెయిన్ గా పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది సిటీస్ లో ఎందుకు ఎందుకో మీకు తెలుసా
ఎందుకంటే సిటీస్ లో ఆ పాపులేషన్ ఎక్కువ అట్లనే ఇంకేందంటే ఫ్యాక్టరీస్ ఉంటాయి కంపెనీస్ ఏదన్నా అలా పని చేేసిన తర్వాత అలా దాని ఎక్స్ట్రాక్ మొత్తం ఊర్లునే వదులుతారు కాబట్టి అట్లా పొల్యూషన్ అయితుది
ఆ చాలా చక్కగా చెప్పారు అండ్ అలాగే ఎక్కువ పీపుల్ ఉంటారు ఎక్కువ పబ్లిక్ ఉంటారు కాబట్టి మనకు వెహికల్స్ అనేటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అవునా
అవును
సో వెహికల్స్ ఎక్కువ అంటే వాటి త్రూ వచ్చే పొల్యూషన్ మొత్తం మొత్తం ఎయిర్ పొల్యూషన్ షయి మొత్తం ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోతుంది
అవును
సో దానిత్ర అలా అలా అయితాయి ఇంకా మీకేం తెలుసు ఇవిలే లో సిటీ స్లల్లో ఇంకా కొన్ని డిఫరెన్సెస్ చెప్పండి మీరు విలేజ్ చెప్తే నేను సిటీస్ చెప్తా మీరు సిటీ చెప్తేనేే విలేజ్ చెప్తాను అలా డిఫరెన్సెస్ ఏమైన్నా చెప్పండి కంపారిజన్ చేద్దాం
ఆ విలేజ్ లో మంచి అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ ఉంటది
అవును మాకు సిటీలలో కూడా ఉంటుంది కానీ సిటీలలో కాస్త తక్కువగా ఉంటుంది ఎందుకంటే కాస్త పొల్యూషన్ ఉంటుంది కాబట్టి
అవును ఇక్కడ విలేజెస్ లో ఫ్రెష్ ఎయిర్ వస్తాది మంచిగా ఓపెన్ ప్లేస్ ఎప్పుడు అంటే అప్పుడు బయటకి పోవచ్చు ఏమన్న చేయచ్చు ఫుల్ ఫ్రీ గా ఉంటుంది లైఫ్ సాటిస్ఫాక్షన్ వస్తాది ఏ పని చేసి ఆ
అవునండి అయితే మనకు విలేజ్ లల్లో ఫ్యామిలీస్ ఆ ఫ్యామిలీస్ అండ్ ఊర్లు అందరు కలిసి పండుగలను జరుపుకుంటారు ఈ విషయం మీ తెలిసిందే కదా
నవును
సిటీలల్లో వాళ్ళ వాళ్ళే ఇంట్లో చిన్న పండగలాగా చేసుకుంటారు కానీ ఇక ఊరికి వచ్చేసరికి చాలా మంది ఎంతో మంది కలిసి పండుగలు జరుపుకుంటారు ముఖ్యంగా దసరా పండగ గురించి నీకు తెలుసా
తెలుసు
సో ఊర్లలో దసరా పండుగ అనేది ఎలా జరుపుకుంటారు మీరు ఏమన్నా చెప్పగలుగుతారా
ఊర్లో దసరా పండగ ఏమ్ జరగదు కాని ఇంకా నైన్ డేస్ ఎన్ని రోజులో పెడతారు ఆ తర్వాత ఆ వొగ అండ్ మళ్ళీ దానికి ఒక ఒక రోజు ముందు పొయి జమ్య ఆకు తేస్తారు పెడతారు ఏదొ చేస్తారు నాకు అంత తెలివది
ఓకే జమ్య ఆకు అనేది ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం మనం పెద్ద వాళ్ళ దగ్గర అవునా
అవును
ఈ దసరా అనేది ఊరు ఊరు మొత్తం జరుపుకుంటారు అవునా
అవును
సో ఈ సిటీకి వచ్చేసరికి జరుపుకుంటారు కానీ ఊరురు అంతా జరుపుకోకుండా వాళ్ళ వాళ్ళే చిన్నగా ఏదో ఇంటి లోపల జరుపుకుంటారు ఇప్పుడు మనకు విలేజ్ లో చూసినట్టు అయితే జంబి చెట్టు చెట్టు దగ్గరికి ఊళ్ళో వాళ్ళందరు కలిసి వెళ్తారు
అవును
కానీ సిటీకి వచ్చేసరికి అలా ఏమి ఉండదు ఏదోచ్చి చెట్లా ఆకులు తీసుకని అట్లా పంచుకోవడం ఉంటుంది అట్లా అండ్ మీకు తెలిసిన తెలుగు పండుగల గురించి ఏమైనా చెప్తారా ఒకదాని తర్వాత ఒకటి జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చే నీకు తెలిసిన మంచి పండుగల పేర్లు ఏమన్న చెప్తారా అవును
జనవరిలో సంక్రాంతి వస్తాది అంటే సంక్రాంతికి పాలు వేసుకొని కైట్ ఎగిరేసి అట్లా పండుగ జరిపిస్తారు
అవును అంటే అది పల్లెటూరులో సిటీలలో అంతే ఉంటుంది కదా
అవును అచ్చం పల్లెటుర్లలో ఎంజాయ్ చేస్తారు అవు అది ఏంది పొంగల్కి అవు ఏస్తారు ఎదో ఏస్తారు
ఓకే ఓకే ఇంకా నెక్స్ట్ ఏం తెలుసు మీకు
తర్వాత మార్చి లో హోలీ ఉంటాది
ఆ రంగుల పండుగ కదా అది
అవునా
ఆ రంగుల పండుగ అన్ని రిలీజియస్ వాళ్ళు ఆడుకుంటారా లేదంటే కేవలం తెలుగు వాళ్ళే ఆడుకుంటారా
అందరు హిందూస్ మాత్రమే ఆడుకుంటారు
ఓకే మొత్తం అందరు కలిసి ఆడుకుంటారు అంటారు ఓకే దాని తర్వాత ఇంకా మీకు తెలిసిన పండగలు ఏంటి
ఇంకోకటి ఫిబ్రవరిలో ఆ శివరాత్రి
ఓకే శివరాత్రి జాగరం ఉంటారా మీరు
అహ లేదు
ఓకే ఇంకా మీకు తెలిసిన ఇంకా వేరే పండగ గురించి కాస్త ఏమన్న చెప్పండి
అక్టోబర్ లో కానీ నవంబర్ లో కాని దసరా వస్తది ఇంతముందే చెప్పిన
మీరు మధ్యలో వినాయక చవితి మర్చిపోయినట్టున్నారు ఆగస్టు లో అలా వస్తుంది కదా వినాయక చవితికి మీరు ఎలా వినాయక చవితి జరుపుకుంటారు కాస్త చెప్తారా
ఆ నేను ఎప్పుడే ఆ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి వినాయక చవితి మా కాలేజ్ లోనే సెలెబ్రేట్ చేసుకుంటున్నాం అంటే అందరం స్టూడెంట్స్ అందరం అంత కలిసి ఆ గణేష్ చంద ఇట్ల హండ్రెడు టూ హండ్రెడు అట్లా వేసుకొని విగ్రహం ని కొని ఒక ఫైవ్ సిక్స్ డేస్ అట్ల ఫైవ్ డేస్ ఉంచి నిమజ్జనం చేస్తం
ఓకే నిమజ్జనం చాలా గ్రాండ్ గా చేస్తారు అనుకుంటా
అవును
ఓకే ఆ గణపతి పండగ కూడా చాలా బాగా జరుపుకుంటారు అన్నమాట అయితే మనకి దివాళి దివాళి పండగ తెలుసా మీకు
ఊ తెలుసు
దివాళికి క్రాకర్స్ కాలుస్తారు అవునా
అవును
సో క్రాకర్స్ కి క్రాకర్స్ కాల్చినప్పుడు మనకెమన పొల్యూషన్ గానీ ఇలాంటి టియి గని ఏమన్నా ఏర్పడతాయా లేదంటే నార్మల్ ఏనా అవన్నీ
ఆహా హ ఎక్కువగా శ్రీరం ఈ మధ్య దీపాళికి క్రాకర్స్ బాగా కాలడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది భాగాయితుంది అందులో ఏదో ఏదో కెమికల్స్ ఏదో వాడుతున్నారు కాబట్టి
అవును
అట్ల జరగడం జరుగుతుంది
ఇవాళ శ్రీరామనవమి కదా
అవును
మీకు శ్రీరామనవమి గురించి ఏదైనా తెలుసా
అహ లేదండి
ఓకే ఈ శ్రీరామనవమి శ్రీ రాముడు సీతాదేవి గ కళ్యాణం జరుగుతది ఇవాళ అంటే పెళ్ళి అన్నమాట సో ఇవాళ సీతారాముల పెళ్లి దినోత్సవం అని దాని అర్థం
ఊహు అవునా
అవును అయితే మీకు అలాగే నీకు ఉగాది జరిగింది కానీ కొన్ని రోజుల ముంగట గుర్తుందా
అవును గుర్తుంది
అయితే ఆ ఉగాదిలో కొన్ని రోజులు రుచులు కలుపుతారు ఏమేం రుచులు ఎన్ని రుచులో మీకు కాస్తే ఏమన్న కొంచెమై నా ఐడియా ఉందా
పసుపు కారం ఏండ్ ఆ యా యా ఎన్ని రోజులు ఆ ఇంకా అది తీపి ఆ అట్లా అన్నీ ఉంటయ్
అట్లా అన్నీ వసుకొని ఆ రైట్ రైట్ రైట్ అలా అన్ని షెడ్ రుచులు అంటే సిక్స్ టేస్ట్ అన్ని కలిపి మనము ఉగాది పచ్చడి చేసుకొని తాగుతాం అన్నమాట
అవునా
మన సంస్కృతి మనకు చాలా నేర్పుతుంది ఇవన్నీ మనకు పల్లెటూరు నుంచి చిన్న పడుగలావును కదా
అవును
ఇప్పుడు మొత్తానికి మీరు ఏమంటారు పల్లెటూరు బాగుంటుందంటారా లేదంటే సిటీ బాగుంటుందంటారా
పల్లెటూరు బాగుంటందండి
కానీ పల్లెటూరులో అన్ని ఫెసిలిటీస్ ఉండవు కదా సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా
కానీ సిటీస్ లో ఉంటే మొత్తం ఆ పొల్యూషన్ అ హెల్త్ మంచిగా ఉండదు ఎప్పుడు ఏదో ఒక డిసీజెస్ వస్తాయి కాటి ఆ వీళ్ళజ్ స్ లోనేఉండి మంచి హ్యాపీగా ఫ్యామిలైస్ తోనే కలిసుంటారు
ఓకే ఓకే మీ అభిప్రాయం విల్లెజెస్ లో ఉంటే మంచిది అని చెప్పేసి మీరు అంటున్నారు అంతేనా
అదే
కొన్ని ఫెసిలిటీస్ కోసం మన సిటీలో కూడా ఉండాలి అని నా అభిప్రాయం కూడా సో మొత్తానికి అయితే మీరు ఇవాళ చాలా బాగా చెప్పారు పల్లెటూరు గురించి కానీ సిటీ గురించి కాగానీ అండ్ అలాగే పల్లె ఆ పండుగల గురించి కూడా చాలా బాగా ఎక్సప్లయిన్ చేసి రు సో మీరు నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు
ధన్యవాదాలు
ఓకే ఓకే బాయ్
ఓకే బాయ్